హాయ్ అండి బాగున్నారా
మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా ఆ తిన్నామండి రేపు పండక్కదండి షాపింగ్ చేసారా
అవునండి
రేపు శ్రీరామ్నవమి కదండి షాపింగ్కి వెళ్ళొచ్చారా
వెళ్ళచ అండి షాపింగ్ కి
కొనుక్కున్నారండి
కాటన్ చీరలు తీసుకున్నామండి సమ్మర కదా కా తం ఎన్నా
మంచి దొరికినాయాండి పండగకి మీకు కావాల్సిన రేట్లు దొరికినాయా
ఇదంతా కాదులే వాళ్ళు రేటు చతగా ఇస్తారండి
అంటే మీకొక్కటే కొనుక్కున్నారా మీ పిల్లలు కూడా కొనుక్
మా పిల్లలు కూడ కసి పన్నమండి
ఉహూ
పాత్మయే కొంత అడి సర సమ్మారు కదా ఉంచని కాటన్ డ్రెస్ లేదుకున్నా
అంటడి క్లాత్ బాగుందా
బాగుందండి మ సాట్నంటే ఇష్ట మ ఆ అది మామూలు
నాకు మామూలు క్లాత్ అంటే ఇష్టం ఇష్టంండి రేయన్ క్లాత్ రేయన్ అని మెత్తగాంటుందండి కాటన్ లాగా ఉంటది ఆ అచ్చం కాదడ కాటన్ లో ఉంటుంది కానీ అది రేయనండి ఆ క్లాత్ అంటే నా చాలా ఇష్టం అండి వేసుకున్నా లేసుకున్నట్ ఉండదండి కాటన్ అన్నా మనకి ఇరుక్పోతుంది కానీ అది అసలు
అదే అదే మా కాటన్ ంటే ఎక్వ ఇష్టం ండి పాటనే నేను ఎక్కువ వంటాను సమ్మర్ అని కాదు ఏమి కాదు నాకే కాటన అంట ఎక్కువ ఇం డి మ ంట గ్రే
ఆ హ
పతే బాగుందింది
అవునా ఇంకా ఏమన్నా కొన్నారంండి ఆటలతో పాటు
అవి ఒకటేనండి షాపింగ్ చేసి ఇంకేం చేయలేదండి
పిల్లల కొన్నారా ఏమేమి కొన్నారంండి
పాఫ రెం సాకులు కొనుకుంది బాబు రెం సాకు రెండు టీ కప్పులు కొన్నాడు ఫ్యాంట్లు వ ఒక రెండు సారీలు తీస్తున్నానండి కాటన్ లేనండి అకున్నాయి బీచ్ మం మా వారము తీసుకున్నారు గాదం డి
అదే నండి
హా ఒకే ఆండీ తీసుకున్నారండి
ఏమేమి వండుకున్నారండి మీరు ఈ రోజు
ఎప్పుడైనా అంతెనండి అందరం కలిసి వెళ్తాము అందరం కలిసి తెచ్చుకుంటామండి
తిన్నర
అవునండి
ఉమ్ ఏం తిన్నారండి
మేవా ఇ పుట ముద్ద ప ప్పు పులుసు అండి బెండకాయ పులుసు పులుసులాగా చేస్తామండి బెండకాయని పులుసు చేసి అది పప్పు చేస్త సి ముద్ద పప్పు చే పప్పు చేసుకుని దాంట్లోకి ఏసుకుని నెయ్యి ఏసుకుని తింటే బాగుంటుందండి. అట్ట వేసుకుని తిం
అవును ఒకసారి ఆ రెసిపీ చెప్పగలరా నాకు
ష్టంమండి ముద్దపప్పు పులుసు అంటే ముద్దపప్పు పూలుసు వేసుకునీ తిన్నామండి సేర్లు బాగా ఎంతేంత రేట్ పెడతారెంది మీర్
ఏంటండి
ఎంత రేట్లో అవి తీసుకుంటారు
ఏంటండి నాకు సరిగ
ఏట్ల తీసుకుంటరాని
మేము తక్కువ రేట్లోనే కొంటామండి. ఎక్కువ కొనమండి ఎందుకంటే మనం రోజు కట్టాం కదండి మామ్ మేము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు అయితేనే
హు సారిస్ తక్కువ కడతారెమో కదండి నేను శారీసే ఎక్కువ కడతానండి డ్రేస్సులు ఏయను ఏవండీ మా పిల్లలయితే నైటీలు వేసుకు సరే బ
హ్ హ్ అదేనండి ఇంకా ఏమేము కోన్నారండి నేను చెప్తాను చూడండి మాకు దగ్గర్లో ఒక టౌన్ ఉందండి ఉ ఆ టౌన్ లో ఒక ఒక దగ్గర చాలా బ బాగుంటుందండి అక్కడ అంటే మేము ఎప్పుడు అక్కడే కొంటాం అండి అక్కడకేల్ తం అండి ఎప్పుడెల్లిన్నా అక్కడికెళ్ త్తము ఆ అక్కడ మనకి ఎప్పుడు చూసినళ్ కాబట్టి తక్కువ రేట్లో దొరుకు తక్కువ రేటుకంటే తగ్గించేస్త స్తారు మనకి ఉమ్ దాన్ని క్లాత్ బట్టి రేట్ చెప్తారు మనం తక్కువ అడిగితే మనకు తెలిసినోళ్లే కదా ఎప్పుడు కొంటారు కాదని తక్కువ చేస్ స్తారండి
అదేలేండి
మనకి కూడా మనం అడిగిన ప్రైజ్ కి ఇస్తారని మేము అక్కడికే పోతాం
అదేదే
ఎప్పుడైనా సరే అక్కడికేళ్ కెళ్తము మళ్ళీను ఆ చీరకు తగ్గట్టు జ్యువెలర్స్ కావాలిగ
అదేలేండి
ఆ చీరా తీసుకుని వెళ్ళి దానికి తగ్గట్టు నెక్ సెట్ తీసుకున్న అండి
అదలేండి
చాలా బాగుందండి ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి కొన్నొచ్చు
చూస్తాంలేండి మీరు కూడా రండి ఓసారి మాత్ మా దగ్గరికి అప్పుడ్
ఉహు ఉహ్ పర్లేదు వస్తామండి
బాగా ఎంజాయ్ చేద్దామండి
హు అదేనండి మీరు కాటన్ చీరలు అన్నారు కదా ఇక్కడ ఆంధ్రాలో దా బా తక్కువ కువ దొరుకుతాయి
ఆ అవునండి తక్కువ
ఓ బా ఒకవేళ అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉంటే మీరు తెప్పించుకోవచ్చండి హా
ఉంటా ఉంటాం
ఒక చీర ఎంత తక్కువ మీకు బడ్జెట్ లో దొరుకుతదా
ఆ థర్టీ వన్ థర్టీ ఒక ఫైవ్ హ సిక్స్ హండ్రెడ్
ఊహూ
హ్మ్
ఇంకా ఏంటండి ఎక్కువ తక్కువ రేట్లు ఉంటాయండి ఎక్కువ తక్కువ ఎక్కువ తీసుకుంటానండి
హ్మ్
అదేనండి
ఇంకా మా మా మావయ్య గారికి కొన్నామండి మా మావయ్య గారు అక్కడ ఆ చ తక్క వట్లో తక్కువ ద తక్కువ రేట్ లో దొరికిద్ది క్లాత్ పలు బంన్
ఊహూ
హ్మ్
పొలం వెళ్లిన కూడా తెల్లయే వేసుకుంటారండి ఎంత చెప్పినా వినరు
అదేనండి
కాట్నా ఎక్కువ
మీరా మీకు కాటన్ అంటే అం స ఇష్టం ఉంది అంటే అంత ఫ్రీడం గా ఉంటుంది అది
ఆహ
హ్మ్
ఇప్పటి నుంచి కూడా నాకు కాటన అంటేనే
అంటే మీ అమ్మగారు నాన్నగ ఆ అదే అమ్మగారు కట్టుకునే వాళ్ళు అండి
వరమమమ్మా
ఓహో
మా పిన్ని లు
మ్మ్ హ్మ్
చెల్లి అట అందరూ మా బంధువులంతా చాలా మంది ఉన్నారండి మా బంధువులు వస్తే ఇంకా మా ఇ అ ప ఇ
అదే అండి అంటే ఇప్పుడు శ్రీరామ్ నవం అన్నారు కదా మీ బంండువులు వచ్చాయండి
అదే అండి ఎవరెవరు వచ్చారండి
అయిే రేపు చాలా వస్తారు మాకు కిరణం వాళ్లకి తక్కువ అంటండి మాకు బాగా ఫేమస్ బాగా జరుగుతుంది అండి అందుకని మా ఊరు వస్తారండి
అవునండి అంటే అందరు పిల్లలు ఆడుకోటానికి అన్ని వేస్తారండి అంటే రంగులు రట్నం ఈట్టంటి సరే మ్మ్ హ్మ్ అట్టయితే మేము రా మేము వస్తామండి అట్టయితే
చండి అందరుండి భోజనాలు ఇంక వంటది చేసుకునే పని ఉండది కదండి గుళ్లో నే పెడతారు ఎంజాయ్ ఎంజాయ్ గ రావచ్చండి
ఊ అదేన
ఇంకండి చెప్పండి మురే
ఇంకా మా ఆయనకి అక్కడ బట్టలు కొనటానికి వెళ్ళామండి ఒకసారి హలో అక్కడ అక్కడే మా ఆయన కూడా ఎక్కువ తీసుకుంటారు
అక్కడే కొన్నాం అండి అన్ని మా పిల్లలు కూడా అక్కడ కొన్నా అండి మ్ అంటే మన బడ్జెట్ లో దో మ్మ్
ప్పుడలా అంతా ఇన్న ఆ ఎప్పుడు వెళ్ళేది అవే ఒకే ఒక రెండు షాపులకి వెళ్తా ల్తామ్ అండి మ్ ఇప్పుడు అక్కడ తీసుకుంటాం కాబట్టి చూసి మాకు వేసుకుని ఇం సరే అండి రేటు ని బట్టి
అదండి
చేస్తానే ఉంటామండి పండగ కి దసరా దీపావళి పిల్లలకి ఉగాది సంక్రాంతి ఆ కొన్నామండి సంక్రాంతి కి సంక్రాంతి ము మీరు బాగా వేస్తారండి మాకైతే మేము బాగా
మ మేము అయితే ముందు రోజే వేస్తామండి ఒక రోజు ముందే నీళ్ళ కల్లాపి చల్లి ఆ నాక రంగులు తెచ్చు
ఉ అదేనండి
ఆ రంగులన్నీ నింపేస్తాం అండి
మేము కూడా అట్లాగేసుకుంటాం అండి రంగులే అలా చేసుకుని బాగా చక్కగా రంగులు ఎంత డిజైన్ కావల్స్తే అంత డిజైన్ వేసుకుంటామండి అంత డిజైన్ ఏ పెద్ద పెద్ద వేసి గోబ్ ఆ మా కాడ పెడతాం మల్లి
మ్మ్
బాగుంది బాగా చేస్తాం
గొబ్బెమ్మలు చేయటానికి వచ్చోండ మీకు అ రాదండి నాకు
మరి మీకు ఎవరికీ
మా అత్తగారు చేసి పెడతారండి, మేము ముగ్గేస్తే మా అత్తగారు గొబ్బెమలు చేస్తారండి మ్ మా ఫ్రెండ్ అందరు కలిసి మేము చేసుకుంటామండి ఊ
ఏంటేంటి పిలలు అందరు కలిసి చేస్తా ఉంటారండి నేను చేస్తాను నాతో పాటు మా పిల్లలు కూడా జాయిన్ అయిపోతారు అంతా కలిసి చేసేసుకు ఇంకా ఉప్పుకున చేసుకుంటారు పంటలు కూడా అందరు ఉంటేలా చెయాలి మండి అందరరు కలిసి వంటలు చేస్తామండి
సరే బాయ్ అండి